అ పన్నగదు ఏమి బాగా చదువుకు తడు
చెప్పురా
హల్లో
ఆ నేను పండగల గురించి చెప్దాం అనుకుంటున్నా
ఓకే
ఆ ఫస్ట్ స్టార్ట్ చేసేది వినాయక చవితి. వినాయక చవితి నుంచి పండుగలు స్టార్ట్ చేస్తారు వినాయక చవితి ఎందుకని ముందుగా స్టార్ట్ చేస్తారంటే ఆ వి విఘ్నేశ్వరును విఘ్నాలు కలిగిస్తాడు కాబట్టి ఆ వినాయకుడు పండగ తొలి పండుగగా తీసుకొని చేస్తారు
అవును వినాయక్ కూదు కాదా కూద ఉంది
ఆ అవును అవును
దు లవన్లు చేగా మం కే అమ్మా కాదు
వీనలుగు పెట్టుకుంటా ఉండంగా ఆ నలుగు పిండి కింద పడిద్దంట కింద పడినప్పుడు ఎందుకు ఇలా వేస్ట్ చేయటం అని చెప్పి ఒక బొమ్మను తయారు చేసిద్ది బొమ్మను తయారు చేసి ప్రాణం పోసిద్ది ప్రాణం పోసిన తర్వాత వినాయకుడు కథ ఇది వినాయకుడు పండుగ రోజు చంద్రుని కథ ఇది అ ప్రాణం పోస్ వచ్చిన తర్వాత ఆ స్నానానికి వెళ్తున్నానయ్యా ఆ ఆ బొమ్మకి ఒక పేరు పెట్టుకుంటది గణపతి అని ఆ పేరు పెట్టుకుని స్నానానికి వెళ్తన్నాను ఇక్కడ గుమ్మం దగ్గర నుంచో ఎవరైనా వస్తే లోపలికి రానిమాకు అని చెప్పిద్ది. చెప్పింతర్వాత స్నానానికి వెళ్ళిద్ది. స్నానానికి వెళ్ళిన తర్వాత ఈ లోపు పార్వ తిదేవి స్నానం చేస్తూ ఉండంగా శివుడు వస్తాడు శివుడు వస్ తే ఉంటే శివుడి ని ఆ
ఇక్కన్ని
ఆ శివుడు నేను చెప్తాను శివుడు వచ్చిన తర్వాత ఓ గణపతి ఆపేస్తాడు ఆపేస్తే ఇకు నా ఇంట్లోకి నన్ను వెళ్లలేక పోవటం ఏంటని చెప్పి అడ్డుకుంటే వాళ్ళ ఇద్దరికి కొంచెం యుద్ధం అయిద్ది యుద్ధం జరిగిన తర్వాత శివుడు కి కోపం వచ్చి తల నరికేస్తాడు పార్వతిదేవి వచింద్ది ఇలోగా వచ్చి ఎందుకని ఇలా జరిగిం ఎం ఎం చేసావు నేను ఇలా
అ అం
ప్రాణం పోసిన బా వాలుని ఎందుకు ఇలా చేసామని చెప్పి బాధపడతా ఉంటే శివుడు ఏం చేయలా నేను ప్రాణం పోస్తానని చెప్పి పార్వతీ దేవికి మాట ఇస్తాడు మాట ఇచ్చిన దాంతో శివుడు వెనక మాల నందీశ్వరుడు ఆ వీళ్ళందరూ వెళ్తారు వెళ్లి అన్ని దిక్కులా చూస్తారు అన్ని దిక్కులో ఉన్న ఏ ప్రాణిని చంపకూడదు ఉత్తర దిక్కులో తలపెట్టుకుని పడుకున్న ప్రాణిని చంపాలని డిసైడ్ అవుతాడు ఉత్తర దిక్కున పడుకున్నాడు గణపతి ఆ గణ వినయ ఆ గణపతిని
గణపతి కాదు అదేన్నడు గణపతి
ఆ ఏనుగు గు ఆ ఏనుగుని తల నరికేసి ఆ ఏనుగు తల తెచ్చి గణపతికి పెడతారు
అవును నెను వి
గజేంద్రుడు ఆ గజేంద్రుడు ఉత్తర దిక్కున పడుకుంటాడు ఆ తల తీసుకొచ్చి గణపతికి పెడతారు
అందుకె
ఆ చంద్రుడు వినాయకుడిని చూసి న గణపతిని చూసి నవ్వుతాడు నవ్వుతుం నవ్వు పార్వతీదేవి శాపం పెట్టింది వినాయకుడు ఆ చవితి రోజు ఎవరి రైతే చంద్రున్ని చూస్తారో వాళ్ళు నిందల పాలవుతారు శాపం పెట్టింది వినాయకుడికి ఇష్టమై ఆ వినాయకుడి కథ ఇక్కడతో అయిపోయింది ఆ రోజు నుంచి వినాయక చవితి చేసుకుంటారు తొలిగా ఎవరైతే వినాయక చవితి చేస్తారో వాళ్ళకన్ని విజ్ఞాలే కలుగుతాయని స్టార్ట్ ముందు పండగలన్నీ మొదలు పెట్టేది వినాయక చవితితోనే ఆ తర్వాత వినాయకుడికి ఇష్టమైనయ్ ఏంటంటే ఉండ్రాళ్ళు పానకం
అ
ఉండ్రాళ్ళు సలివిడి వడపప్పు పానకం పాలతాలి హలో ఈ భాగా ఆ అదే ఉండ్రాలంటే కుడుములే ఇవన్నీ చేసి వినాయకుడికి నైవేద్యంగా పెడతారు ఆ రోజు పదకొండు దళాలతో పూజ చేసుకుంటారు పాలి కడతారు ఫ్రూట్స్ తో కా డెకరేషన్ చేత్తారు కాయలతో డెకరేషను పువ్వులతో డెకరేషను చేసి వినాయకుడిని పందిట్లో పెట్టి పూజ అంతా చేసుకున్నాక వినాయకుడు తొలి పండగ కాబట్టి ప్రతి ఒక్కలు వినాయక చ వినాయకుడిని బాగా మొక్కుకుంటారు చదువుకునే పిల్లలైతే బుక్స్ దగ్గర పెట్టుకుని పుస్తకాలకి పసుపు కుంకాలు పెట్ పెట్టుకుంటారు ఇది వినాయక చవితి పండగ ఎలా చాస్ తారు కథ ఇది ఇంకా నువ్వేమన్న చెప్తావా
గాది ఉగాది చేసుకుంటారు ఉగాది ఇ ఆజులు జు జు కలుపుతారు తీపి పొదుపు వగరు తేరు ఉప్పు కారం
కాదు
హ్మ్
ఉగాది పండగ అసలు ఎందుకు వచ్చింది తెలుసా వసంతం వస్ వసంత రుతువు వచ్చింది ఉ అందుకనే ఉగాది పండగ చేస్తారు ఏప్రల్ లో ఆ నెక్స్ట్ రైతులకి పంట చేతికి వచ్చిద్ది కదా పంట చేతికొ
అది సంక్రాంతి పండగ కదా
కాదు కాదు ఉగాదికి మినుములు వస్తాయి రైతులకి
హ్మ్
మినుములు వచ్చినప్పుడు ఆ పో ఆ ఉగాది పండగకి కొత్త పప్పుతో గారెలు వండుకుని చికెన్‌ వండుకుని ఉగాది పండుగ చేసుకుంటారు రైతులు మెయిను పల్లెటూరులో పక్కా పల్లెటూరోళ్ళు చేసుకుంటారు ఆ ఉగాది పండక్కి హిందూ సాంప్రదాయం ఏంటంటే ఆరు రుచుల క కల కలయిక తీపి పులుపు వగరు చేదు ఉప్పు కారం ఇవి జీవితంలో తీపి శుభవార్తలు వింటాని చేదు కష్టం వచ్చినప్పుడు దా పులుపు కు సుఖంగా సంతోషంగా ఉం కాని వగరు మన మనం కోపాన్ని అదుపులో ఉంచుకుంటాకి ఉప్పు ఉప్పు అంటే కోపాన్ని అదుపులో ఉంచ కారం అందరికీ మమకారాన్ని పంచటానికి
ఉప్పు ఓప్ప మాంకు తత్తడా
ఆ కోపం అదుపులో ఉంచు ఉంటాకి అన్ని సమపాళ్ళలో చేసేదే ఉ ఉగాది పండగ ఉగాది పండుగని కూడ మనం మొత్తం పల్లెటూరులో వోన్ని చాలా ఘనంగా చేత్తారు.
ఉగాది నలు గు కూడా వెళ్తాను
ఆ ఉగాది
చౌతికేమో వికాలదు పెదిద్ద చేత్తారు.
మనం స్టార్ట్ చేసే తొలి పండగేమో వినాయకచవితి ముగించే పండుగ ఏమో శ్రీరామనవమి. శ్రీరామనవమికి కూడా ఒక కథ ఉంది. ఇలాగా పండుగలన్నీ ఇలా స్టార్టింగ్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక స్టోరీస్ ఉన్నాయి. ఉగాదికి ఇంక మీరేం చేస్తారు
తది తెేట్టుకుంటాం కూదుముదు పాయత్తం
మా మేమయితే ఉగాది పచ్చడి పరమన్నం పులిహార, గార్లు పూర్ణం పూర్ణాలు చేస్తారు. ఇవన్నీ చేసుకుంటాం. శ్రీరామనవమికి అయితే పానకం చేస్తాం. ఉగాది పండక్కి చెయ్యం మేము ఇవన్నీ చేసుకుని మంచిగా పూజ చేసుకుంటాం. జీవితం జీవి త ఆ ఆదే ఉగాది పండకి కంపల్సరీ గా తోరణాలు కట్టాలి మామిడాకుల తోరణాలు ఎందుకని అంటే జీవితం గూడా అంతే పచ్చగా లైఫ్ బాగుండాలని కోరుకుంటాం గాబట్టి తారణాలు కంపల్సరిగా కడతారు ఉగాది పండక్కి ఉ
పెద్ధి ఏ అగా అయినా కానీట్ పుయాద పాయం చేస్తడు
ఆ ఈ ఉగాదికి అయితే కంపల్సరిగా పులిహార పరమాన్నం పా గార్లు పూర్ణాలు ఇవి చేసుకుంటాం ఇవైతే మేమైతే చాలా బాగా చేసుకుంటాం వీటి ప్రత్యేకతలే ఇవే
మేమైతే అన్నిటికన్నా సంకన్కి పన్నగ బాగా తేసుకుంటాం
ఆ సంక్రాంతి కూడా చేసుకుంటాం నెక్స్ట్ కాల్ లో మాట్లాడుకుందాం టెన్ మినిట్స్ అయిపోయింది గదా నెక్స్ట్ నేనే కాల్ చేయనా దుర్గా
ఆ ఓకే
చైనా హలో
నువ్వే తియ్యాలి వ్వే కాల్చేయ్
ఆ నీవా ఫైవేపేనియా
ఆ
ఊ సరే నేనే చేస్తాను